ఆ వినిపిస్తాందమ్మా. హ్ బావున్నామ్మా. మీరు ఎలా ఉన్నారు? ఆ బావున్నామ్మా. ఇంకా లేదమ్మా తినాలి. ఇప్పుడే చికెన్ చేసాను చికెన్ ఫ్రైయి. మామయ్య తెస్తే. హ్మ్ చికెన్ ఫ్రై చేసి అన్నం చేసాను, రసం ఉంది. వంకాయ్ కర్రీ చేస్తున్నాను అది ఉంది.
ఆ
ఇంక
ఇంకేం సంగతిరా ఎప్పుడన్నా తిరుమల తిరుపతి వెళ్ళారారా.
ఆ వెళ్ళాంమా.
వెళ్ళారారా ఎప్పుడన్నా? ఆ చాన బావుంటుంది కదా.
ఆ అవునుమా చాలా సార్లు ఎళ్ళాం మేము కూడా అక్కడికి. బావుంటుందిమా అక్కడ చెల్లగా అంతా కొండ పైన అంతా చల్ల చల్లగా అంతా మంచిగా ఉంటుంది అక్కడ శేషాచలం కొండలతో నిండి ఉంటుంది కాబ టి సో మనకి ఎండలు కూడా పెద్దగా అనిపించవు అక్కడా. చుట్టూ కొండ ప్రదేశము చెట్లు ఎక్కువగా ఉండడం వల్లా ఎప్పుడు చల్లగా ఉం ఉందనమాట ఎండ అనేది ఎక్కడా కనిపించదు అక్కడంతా
అవు కనిపించదురా అంటే మీకు బస్సు సౌకర్యం రై రైలు సౌకర్యం రెండు ఉంటాయార
ఆ రెండూ ఉన్నాయి మా కొంతమంది నడిచి వెల్లే దానికి కూడా మెట్ల మార్గం ఉండది
అవ్ దాన్ని అలిపిరి అలిపిరి కో అలిపిరి మార్గం ఉంటారు దాన్ని
ఆ అవును అవును
కదరా అలిపిరి నుండి నడుస్తున్ అంటే మూడు వందల మూడు వేల ఐదు వందల మెట్లు ఉంటాయి రా ఆలిపిరి మెట్లు అవి ఎక్కుతుంటే ఎంతో ప్రశాంత మత్తంగా అనిపిస్తుంటది మనకు
అవునా వెళ్ళాను నేను కూడా వెళ్ళా వెళ్ళ ఒక్ ఒకటి రెండు సార్లు వెళ్ళాను కాకపోతే మేము అలిపిరి దగ్గర నుంచి వెళ్ళలేదు
ఆ
అక్కడ ఇంకోటి ఉం ఉంటుంది కదా శ్రీవారి మెట్లు అని అనేసి ఆ అటువైపు నుంచి ఆ అటువైపు నుంచి వెళ్ళాం కబట్ ఏ అటుయితే కొంచెం తక్కువ మెట్లు వస్తాయి శ్రీవారి మెట్ల దగ్గర నుంచి
మ్మ్
మ్మ్ అలిపిరి దగ్గర నుంచి అయితే వెళ్ళలేదు మా
అలిపిరి మెట్ల నుండి ఎక్కి
ఉంటుంది అని అనేసి
అలిపిరి మెట్ల నుండి ఎక్కుతే మనకి ఆ అలిపిరి మెట్ల నుండి ఎక్ ఏక్కితే మూడు వేల ఐదు వందల మెట్లు ఉంటాయ్ మధ్యలో మనకీ ఇది మోకాళ్ళ పర్వత ఇత్తమని ఆ అవన్నీ తగులుతుంటాయి మోకాళ్ళ పర్వతం ఎక్కుతుంటే గుడా కొంచెం కష్టం అనిపించిన దేవు దేవుడే మనక్ హుక్కు సహకరిస్తాడేమో అన్న అంత ఫీలింగ్ వస్తది ఆ మధ్య మధ్యలో మనకు తినడానికి పురుష దొరుకుతాయి డ్రింక్స్ కూల్ డ్రింక్సు ఆ చాలా వాతావరణం బాగా చల్లటి గాలి
ఆ హా
అంటే పూర్తిగా అలిపిరి అంటే కొండలే గదరా అది
అవునవును మా అవును
చేట్లా గాలి చూసుకుంటూ ఎంతో అవలీలగా ఎక్కగలుగుతాం అలిపిరి కొండ అండి
ఆ ఆహా ఓకే
మ్మ్ ఇంకా ఎప్పుడైనా తలనీలాలూ సర్పించు సమర్పించుకున్నవా
ఆ అంటే నేను చేసుకోలేదు మా పిల్లలు చేసుకున్నారు ఆ నేను కూడా చేసుకున్నాను మా అప్పుడెప్పుడో మా పిల్లలు పుట్టిన కోత్తల్లో ఆ చేసుకున ట్టు గుర్తు తలనీలాలు అక్కడే అందరికీ పిల్లలందరూ ఫ్యామిలీ మొ అక్కడే దిపించుకున్నాము
మ్ మ్ ఇంక ఎన్ని సార్లు ఏలిన్రా తిరుపతికి
అదే ఆ బస్సు మార్గం అయితే చాలా సార్లు యెళ్ళామ్ మా, నడిచి వెళ్ళేది శ్రీవారి మెట్లు సైడ్ అయితే రెండు మూడు సార్లు యెళ్ళాము. అలిపిరి దగ్గర నుంచి అయితే అస్ అసలు వెళ్ళలేదు
ఆ
మ్
ఈ అలిపిరి దగ్గర నుండి ఎక్కుతే మనకు రేకుల షెడ్డు దానికి కిందికెళ్ళి ఎంతో మంది జనాలు ఎక్కుతుంటే అసలు వాళ్ళని చూస్తుంటేనే మనం అవలీలగా ఎక్ ఎక్కగలుగుతాం
అవునా
ఫస్ట్ మనకు అక్కడ ఫస్ట్ కలిసేది ఏంది పది అవతారాలు కలిగిన టెంపుల్స్ కలుస్తాయి. మా రామా అవతారం అని, కృష్ణ అవతారం అని, మత్స్య అవతారం అని, ఒక్కొక్క టెంపుల్ ఆ ఒక్కొ ఆ ఒక్కొక్క ఒక టెంపుల్ ఒక్కొక్క టెంపుల్ ఆ ఆయన ఎత్తిన పదవ తరాల టెంపుల్స్ కలుస్తాయి మనకు
ఆహా ఓకే ఆ ఇవన్నీ ఇటువైపే వస్తాయమ్మ అలిపిరి దగ్గర నుంచి నేను ఎప్పుడు అయితే చూలేదు ఆ ఆ
మైసూర్ గోపురం ఒకటి కలుస్తది మనకు అట్ల ఎక్కుతే ఆ గుడి మా మా అలిపిరి నుండి ఎక్కితే మైసూర్ గోపురం మనం ఒకటి కలుస్తుంది. ఆ గోపురము మొత్తము శిల్ రాయితో శిల్పాలతో చెక్కబడి ఉంటది చక్ క్క
ఓకే ఓకే
బాగుంటది ర
ఆహా ఓకే ఆ అయితే మీరు చాలా సార్లు వెళ్ళినట్ న్నారు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓ శ్రీవారి సేవకా
సేవ్ గూడ ఎల్లినా
ఓ సూపర్ మమ్మీ, మీరు అసలు
ఆ ఒకసారి సేవా కూడా ఎల్లినా, సేవ సేవ దర్శనం కూడా టెన్ మినిట్స్ చేస్. ఉన్న
ఆ అదృష్టవంతులమ్మా మీరు ఆయన సన్నిధిలో సేవను పొందడం అంటే సూపర్ కదా
అమ్మా
అయన సన్నిధి లో, సేవను పొందడము అంటే ఎంత గొప్ప అదృష్టవంతురాలు మీరు అంటున్నా.
అంత గొప్ప అదృష్టం అంటూ ఏమీ లేదు రా, తన దర్శనం ఉంటే మ్ ఆయనది ఆయన దయ మన పై ఉంటే. అవలీలగా మనల్ని తీసుకెళ్తాడు అతనే. మనం నిత్యం ఆయన స్మ స్మరణ చేసుకుంటుంటే మనం ఆయన దగ్గరికేళ్లిపోతే మొత్తం మనం అడగాల్సిన పని లేదు ఇగ ఇంకా రా పిల్లలు పడు కున్నారా
ఇంకా లేదు మా పడుకోలేదు ఇప్పుడే హోంవర్క్ కంప్లీట్ చేసినరు ఇంకా ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదా ప్రాజెక్ట్ వర్క్స్ అని ఫైల్స్ అని అవని ఇవని అన్ని చేసుకుంటూ ఉన్నారు పూజ ఇప్పుడే అయింది అన్ని నేను చికెన్ ఫ్రై చేసి నను రసం పెట్టిన, అన్నం చేసిన
హు
సో అందుకని చెప్పి కొంచెం రిలాక్స్ అవ్వండి. డాడీ వస్తారు డాడీ వచ్చినాక అందరం కలిసి తిందాం అని చెప్పి
ఎప్పుడు రా ఏప్రిల్ నా మార్చి నా ఎగ్జామ్స్
ఆ మా ఏప్రిల్ మా ఇంకొక నెల ఉన్నాయి అంతే హు టెన్త్ వాళ్లకు జరుగుతున్నాయి. కదా ఇప్పుడూ టెన్త్ వాళ్లకు అయిపోతేనే ఆ సోమవారం నుంచి సోమవారం నుంచి జరుగుత ఇంటర్ వాళ్లకి ఇప్పుడు నడుస్తున్నాయి
రేపటి కి లాస్ట్ వాళ్ళకి
ఇంకా రేపంత అంటే ఇంక సోమవారం నుంచి టెన్త్ వాళ్ళకు స్టార్ట్ అవుతాయి. సోమవారం నుంచి కూడా హాఫ్ డే షిప్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి వీళ్ళకి పిల్లలకీ హు హు అదే అది ఉహు ఎండలు ఎక్కువైపోతా ఉన్నాయి అదా ఊ స్కూ లో వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమో పెట్ నారంట వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి
హమ్
హ కంపల్సరీ వాటర్ తీస్కెళాలీ కూలింగ్ వాటర్ తీస్కెళ్ళ కూడదు నార్మల్ వాటరే తీస్క కెళ్ళాలి గొడుగు తీసుకొని రావాలి
ఆ
ఇట్లాంటివన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని పెట్
హ అవునవును ఈ కూల్ వాటర్ అనేది ఏందిరా మనం తాగితే చల్లదనానికే తప్ ప్పా
అవును అవునుమా అవును అది తాగేటప్పుడు బానే ఉంటుంది గానీ ఆ తర్వాత విశ్వరూప్ పం చూపిస్తుంది
అవునవును
ఆ ఆ అది
హమ్ అదే లోపల వేడి తీస్తదనీ మన అసలు తెలిసయితే మనం ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అం టం గానీ
ఆ ఒకప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయి మా ఫ్రిడ్జ్ లో అవన్నీ ఏం లేవు కదా అట్లే ఉంటా ఉన్నారు అట్లే ఇది చేసుకుంటా ఉన్నారు, అప్పుడంతా బాగా మంచిగా అంటా ఉనింది.
ఆ
నిప్పుడు ఫ్రిడ్జ్లు కూలర్లు ఏసీలు అన్నీ వచ్చేసి నాకా వాతావరణం కూడా ఇంకా ఎక్కువ హీట్ అవ్వడం జరిగింది జరుగుతా ఉంది కూడా
మనం ఏదో సంబరానికి పెడ్ తున్నాం తప్ప అందులో మన హెల్త్ కరాబు అని ఏ మనకు ఇంకా ఎంత చూసినా ఎంత చేసినా అంత అంతే కదరా ఇదేంది అంటే మనమే మన. మన శరీరాన్ని మనమే పాడు చేసుకోవడం అన్నది ఫ్రిడ్జ్ ఒకటి మనకు ఉపయోగకరమైనది అన్నట్టు
అది.
ఇంకార ఇంకేం విషేష్ తిన్లేదురా ఇ. అప్పుడే టెంపుల్కి వ వెళ్ళిన వెళ్ళి వచ్చినా అదే సాయిబాబా టెంపుల్లో చెప్పాను కదా అప్పుడు సాయిబాబా సాయిబాబా టెంపుల్ లో అదే భాగవతం చెప్తున్నారు, ఈ రోజు స్టార్ట్ అని చెప్పలేదా వెళ్ వెళ్ళి వచ్చినమ్మ.
ఓకే ఒకరే ఎళ్ళారమ్మా
ఒక్కరే గా నేనున్నది ఒక్కదాని గదరా పాప అత్తగారింట్లో బాబు హైదరాబాదు ఇగ రీసెంట్ మొన్న సారు జెప్ చెప్పిన గద చనిపొయిండు మా హస్బెండ్ ఉన్నేగా నేను ముక్కదాన్నే గదరా ఎంకార
ఇంకేముందిమ్మా చెప్పాలమ్మా మీరే ఏంజెసుకున్నారు
ఏం చేసుకున్నానంటే పో పొద్దుటిదే ఉన్నది రా, ఒకదాన్ని కదా కాకపోతే కొంచెం వేడి బియ్యం పెట్టుకొని తింటా. ఇప్పుడు నలుగురికి చేసినంత మనం ఒక్కరం వినలేం గదర
అవునవును
కుక్కర్ ఉంటే అది వెయిన్ ఏదో తిందామా లేదా అన్న ఆలోచన రాదు అదే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఎవరో ఇంట్లో చుట్టాలు ఉన్నారనుకో అబ్బా హడావుడి
అవును, ఆ ఇక్కడ నేను కూడా అదే కదా సతమతం అవుతున్నాను పిల్లలతో
మ్
మ్మ్ వంకాయ చేస్తే తినరు బెంటకా వంకాయ చేస్తే తినరు మ్మ్ పప్పు సాంబారు పప్పు సాంబారు అం
అంతే మా పిల్లలు కూడా అంతే పప్పు సాంబారు లేకుండా చికెన్ ఫ్రై లేకుంటే చేపల పులుసు
ఆ అ అదే చికెన్ మా వాళ్ళు కూడా ఫ్రై చేస్తే తింటారు కర్రీ చేస్తే తిన్నరు
అంతే
మ్మ్
ఇంకా మటన్ అయితే కొంచెం సూప్ లాగా పెట్టుకో చగానే చికెను సూప్ లాగా పెడతది నీసు వాసన వస్ తదని కొంచెం ముట్టలేదు వాళ్ళు మ్మ్ హ్మ్ అదేరా ఓ,
కుంటే ఇది బెటర్ మా
ఏంటిదిరా అవు అది చానా మ మంచిది మ్మ్ మా ఇంట్లో కూడా పిల్లలు అసలు తేరురా తే ఏమన్నా చేస్ తే
మ్మ్ హా టైమ్ అయిపోయింది మా ఆ కట్ చేయండి కాలు ఆ ఓకేండి